హలో ఏం చేస్తున్నారండి
ఆ మీతోని మాట్లాడుతున్నానండి
కొంచెం గట్టిగా మాట్లాడండి
మీరేం చేస్తున్నారు హలో
నేను పట్టుకొనే ఫోన్ చేస్తున్నానండి మీకు
మ్మ్ మ్మ్
ఉగాది పండగ ఆ తిన్నానండి ఉగాది పండగ ఎప్పుడుందండి
నైటీన్త్ కుందండి ఆ ఇంక వన్ వీక్ ఉందండి ఇంక వన్ వీక్ ఉంది
ఆ అదే పంతొమ్మిదో తారికున్నట్టున్నది
మ్మ్ ఏ విధంగా చేసుకుంటారు మీరు
మేము పొద్దున తల స్నానం చేస్తాం
హ్మ్
చేసి ఫస్ట్ మా గుమ్మలకి అన్నిటికి తోరణాలు కట్టు కుంటాం మావిడి తోరణాలు పొద్దున ఇల్లు కడుక్కొని తల స్నానాలు చేసి తరవాత
ఏం పప్పు అండి
శనిగి పప్పులతో పెట్టుకుంటాం
మ్మ్
అది పచ్చడి చేేయడానికి షడ్ రుచులు అన్ని ఐటమ్స్ నేర్చుకుంటాం వేప బెల్లం ఉప్పు
మ్మ్
మామిడికాయ చింత కాయ
వేప పూవు గద
అ వేప పూ పువ్వు కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేస్తాం అలాంటి అరటి పండు కూడా వేసుకోవచ్చు
హ్మ్ కానీ ఇంకా షడ్రుచులు అంటే ఆరు రుచులు హ్మ్ షడ్రుచులు అంటే ఆరు రుచులు గా చేసుకుంటే బా
ఆ అవన్ని సగం పిండకి స్వల్ప పక్క పెట్టి అందులో శక్కర పోసి దగ్గరికి వచ్చేంతవరకు వేసి పెడతాం పూన్నాం అయినా తర్వాత ఆ బలోపింది పి ఇది సగం సగం కల్పి చేరిసుకుంటా ముధ చన్న వ్యవ కొంచం సాల్ట్ వేసుకొని తీసుకున్న తర్వాత ఒక గంటసేపుంది తర్వాత కూడా పోనా మంచి అయిందిత ఇవి పరి అందులో పెట్టి భక్ష్యాలు చేస్తాం అలో భక్ష్యాలు చేసి ఒక ఐదు ఆ
నెయ్యి తోటి కాల్చుకుంటే బావుంటాయి గద
ఆ నేయితోటీ కాలుస్తే అంటే బాగుంటుంది కానీ ఏ కొందరు నెయ్యి ఇష్టం ఉండి కదా నూనె తోటి కూడా కాల్చుకుంటారు
మ్మ్
వి విపక్షాలను దివ దకిలు పెడతారు పెట్టి మగ్గిన తర్వాత ఇమని తీసుకున్నాను అది పచ్చడ భక్షాలు మ అందరం స న తని ఎమి
మ్మ్
కూడా అది చేసుకుంటాం తెల్లారి దాంతోని అవి కూడా చేస్తాం పునుగులు
హ్మ్
స్లం బాగుంటాయి అట్లా కూడా శెనగపిండి చేస్తే
దోస పిండిలో కూడా వేసుకు
ఆ దోశ ఇంకా చాలా బాగుంటాయ్ మిరియాలు చేస్తాను అట్లా
ఆ మేము దోశ పిండిలా ముంచుకొని డీప్ ఫ్రై చేసుకుంటాం
ఆ
దోస పిండి తోటి చేసుకుంటాం తెల్లవారి
ఆ
ఉక్ ఉమ్
మీరు వీటిని ఏమంటారు నేతి బూరెలు అంటారా భక్షాలు అంటారా
మేమా బూరెలు అంటాం
మరి ఏమో బొబ్బట్లు అంటాం కొన్ని ప్రదేశాల్లో బక్షాలు అంటారు కొందరు తెలంగాణ లో బూరెలంటారు
హ్మ్
వాళ్ళంటా ఇంకా కొందరు
మ్మ్
రకరకాలుగా అంటారు ఇసుక మాత్రం ఎందుకుంటాయి ఈ పెసర పప్పు తో కూడా చెయ్ ఏస్తారు తెలుసా మీకు
కొందరు కందిపప్పు కూడా వేసుకుంటారు పడనోళ్లు
ఆ శనగపప్పు పడని వాళ్ళు కందిపప్పు కూడా వేసుకుంటారు కందిపప్పు బెల్లం తోని మిరియాలు వేసుకుంటారా జీలకర్ర వేసుకుంటారా
మాకు చక్కరనే ఇష్టం మీరు బెల్లమా మ్మ్
దగ్గర టెస్ట్
ఆ అవును బెల్లం కంటే మ్మ్ అవును మామిడి తోరణాలుకట్టుకుంటారా మీరు
ఆ మామిడి తోరణాలు తప్పకుండా
మ్మ్
మామిడి తోరణాలు కడితేనే కదా మనకు ఉగాది కొత్త సంవత్సరం కదా మన తెలుగు వాళ్లకు
అవును
ఆ రోజు మంచిగా అనిపిస్తది మంచిగా పప్పు ఉడక పెట్టేటప్పుడు అప్పుడు ఆ పప్పును అది ఒక దాంట్లో పొస్తే కింద రసం వస్తది కదా
అవును
పప్పు అది
పప్పు చార్
అది సాంబార్లా చేసుకుంటాం మస్తు టేస్ట్ ఉంటుంది నెయ్యి వేసుకుంటే తింటే
పప్పు చారు పప్పు చారు అంటం మేము మ్మ్ బాగుంటది
శనగపప్పు రెండేళ్ల చాలు టేస్ట్
మస్తు టేస్ట్ ఉంటుంది మేము కూడా చేసుకుంటాం ఇంకా ఆ రోజు మామిడికాయలు కొంచెం దొరుకుతాయి ఎక్కువ పులిహోర కూడా చేసుకుంటాం మేము
పులిహోర
వెళ్తారా
ఆ చేసుకుంటామండి పులిహోరా కొంచెం అప్పుడు అప్పుడు చేస్తాం అప్పుడు ఇగా చెయ్యకు అది
టెంపుల్ కి వెళ్తాం టెంపుల్కి వెళ్తారా
టెంపుల్ కి వెళ్తారా
ఆ మేము వెళ్తాం టెంపుల్ కీ వెళ్తాం దేవుని దగ్గర కూడా
మా ఊరోల్లా అందరూ వెళ్తారు అక్కడికి సాయంత్రం
ఆ పంచాంగ శ్రావణం జరుగుతది కదా టెంపుల్లల్లా పంచాంగ శ్రవణం జరుగుతది మా దగ్గర గూడా. ఇంకా మేమ్ టీవీలో గూడా జూస్తామంటే పంచాంగ శ్రవణం పొద్దున్నా.
ఊమ్మ్ ఇంకా. !
ఊ.
ఊహ్మ్ వింటాం.
ఈగా ఉగాది అంటేనే పంచాంగ శ్రవణం.